నాకు ఇంట్లో రాదు సిగ్నల్
చెప్పండి అండి బాగున్నారా ఉ ఆ ఆ బాగున్నాను ఏంలే అండి ఇప్పుడే లేసినా
ఆహా తిన్నారా
ఆ తినలే అండి తిన్నాలి మొహం కడగాలి ఇంకా
ఇంకా ఇంతవరకు మీరు ఏం చేస్తారు ఖాళీగానే ఉంటారు ఇంటికాడనే ఉంటార
ఇంటికాడనే అండి ఏం లేదు ఖాళీ వ్య వ్యవసాయం ఉందండి వ్యవసాయం ఉంది కదా
అంటే మా డాడీకి హెల్ప్గా ఉంటా అంతే
ఉహు ఎన్ని ఎకరాలు ఉన్నదండి
ఎంత అండి రెండు రెండున్నరే ఉన్నట్టు ఉన్నది ఇగ అంతే
ఓ నేను అంత ఎక్స్పెక్ట్ చేయలే ఒక ఫైవ్ టెన్ ఉంటది కావచ్చు అనుకుంటాన్న
వామ్మో ఫైవ్ టెన్ ఉంటే నే ఎప్పుడే అయదు అమ్మను
అంతేనా అమ్ము
ఉ అమ్మీ లేదు అమ్మీ ఆ ఎప్పుడి బ్యాంక్ ల
ఆహా
తిన్నరా మీరు
క్యాష లిక్విడ్ క్యాషా తిన్నం
ఆ లిక్విడ్ క్యాష్ బ్యాంక్ లేదును
ఉ హు ఇంకా
చెప్పాలండి
హలో
చెప్పండి అండి మ్యారేజ్ అయిందండి మీకు హలో హలో హలో హలో హలో హలో హలో
పిస్తుంది నాకు
టూ కిడ్సా పాప బాబా
ఇద్దరు పా బాబులు బాబులు బాబు
అదృష్టవంతులు అదృష్టవంతులమ్మ
అవును
స్కూల్కి వెళ్ళాలే అండి ఇయలా మరి
లేదండి ఈరోజు మొహరం కదా హాలిడే మీరు ఏమన్నా ము చూస్తారా
పొడపాయ
ఉ
అర్థంగాలా ఏందండి
ఏన్నా మూవీ చూస్తా అన్న
ఏం చూస్తాండి మూవీ చూసే టైం ఉండదు ఫోన్ చూడుడే సరిపోతుంది ఇక ఫోన్లనే మూర్ దిగా ఇన్స్టాగ్రామ్ ఏన్ అలనే ఇల్లనే ట్రేడింగ్మి నేర్చకుంటాంట మీ బాబా ఏడ్సేదీ
ఉ అవునండి
మీ బాబా ఏడ్సేదీ
అవునవునువును ఏం కాదు ఏమని ఏం చేస్తన్నారో
ఆహా
హలో
తిన్నరండి ఇంకా తిన్నరా
తిన్నాం అసలు మీ తిన్నాం నీ దగ్గర ఇది మినిట్ టైమ్స్ చూపిస్తుందా చూడ ఒకసారి ఫోన్ ల
ఆ థర్టీ త్రీ మినిట్స్ ట్వంటి సెకండ్స్ అ
చూపిస్తలేదా మరి
ఊహు మీఇంట్ల కన్న పోండండి అది సౌండ్ కుచ్చు కుచ్చు కుచ్చుమంటంది
స వద్దుద్దుద్దు వద్దండి పిలిసిస్తది మా మా ఇంటి ముందుర ఇంట్లో ఒక పెద్ద తాస్ పామ్ ఒకటి కొట్టిన్రు
అమ్మో తాజుబమ్
పాపం ఆయన ఫీల్ అయితాండు అందరికి చెప్తానాని